హలో
కల్ కట్
ఉ అవును అది కట్ అవుతుంది అంటే నెట్లేదుగా కరెక్ట్గా ఆ నాకు లేదు నాకు వైఫై లేదు మరి నెట్లు వస్తుది కాని రావట్లేదు
ఎందుకు రాట్లేదు
కాల్ కనెక్ట్ డిస్కనెక్ట్ అవుతుందిగా మరి నాదే ప్రాబ్లమ్ ఏమో మరి తెల్వదు నువ్వు కాల్ ఆన్సర్ చేయకపోయినా కౌంట్ పడుతుంది హలో మరి నా ప్రాబ్లం కాదేమో బాగాయి
కాదు ఫస్ట్ ఇందాక మాట్లాడింది ఫైవ్ మినిట్స్ కూడా కాలే
ఫస్ట్ అయంది
ఏది
ఫస్ట్ మాట్లాడాం చూడు
కను కాల్ చేసినప్పుడు ను కట్ చేసావ్ ఫస్ట్ కాల్ జీరో సెకండ్స్ అప్ అప్పుడు నువ్ ఎత్తలేదు ఇంకోసారి వచ్చినప్పుడు త్రీ ఆ ఇప్పటికి ఆహా త్రీ అయినాయి ఇది ఫోర్త్ కాల్
ఆ
నా
అట్లనే వస్తాను నేను ఏమైంది మళ్ళా
ఆ ఆ టాపిక్ సరేలే అంటన్నా
ఓకేలే ఇంకా ఎందుకు చెయ్ నేను పోయినాంకా
నువ్ ఎల్పోయాక నువ్ ఎల్పోయాక నేను లేచా ఫోటోస్ పెట్ ఒక రెండు ఫోటోలు నేను చెయలే ఫొటోస్ పెట్టాలి ఇంకా క ప్రాజెక్ట్
కా
ఆ రెండు ఫోటోలు పెట్టగానే అదే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అనింది ఆన్ మా మీ మెంటార్ ని కలిసి ఆ తర్వాత నేను ఏంటి డి యం డబ్ల్యూ కోవాలని ఇండెక్స్ పేపరు ఆ పంచింగ్ మిషన్ అవన్నీ పని చేసుకొని ఉన్నాము. దాన్ తర్వాత్ క ఎలా ఆమే దగ్గర చేప్పించ్ చేపిచ్చుకున్నాక ఆ ఇది వెలిపోయింది వెళ్ళిపోతా నేను అనుకోని నేను ఒక దాన్ని ఏం చేయ్యాలని నేను కూడా వచ్చేసా కమల కాల్ చేస్తే కమ్నాలు క్యాంటీన్ లో ఉన్నారు క్యాంటీన్ కి ఎళ్ళాం. చికెన్. చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్నాం.
వేసేయ్ కొడతా.
చికెన్ గ నువ్వు తినవు గ. అ మరి ఎందుకు గోడుతున్నావ్ నన్న మాట.
చెప్పకుండ తిన్నావు గా అంతే. ఆహ ఆ.
చికెన్ కూడా నేను చెప్పాలా ఏది సరదా. ఓకే చెప్తానే ఈసారి, తివ్ నువ్వు ఎ తిన్న నాకు నేనే ఏం పెద్దా ఫీ. లవ్వ. కానీ మొన్నటి నుంచి బిర్యానీ. రేవింగ్ అవుతున్నాయి నాకు, మొన్నటి నుంచి ఎప్పటి నుంచో మక్. తిన్నాలి ఇంటి మా పిన్నడుతదనుకున్న బిర్యానీ కాని ఒండలేదు. ఆ కొన్ని రా ఓన్లీ మా పిన్నికి చికెన్ ఒకటే వొచ్చాంటా. చేపలు రొయ్యలు అవి మటన్ అవి ఏమి వండడం రావంట.
అ సేవ్ ఉగాది పచ్చడి రానప్పుడే అర్ధం చేసుకోవాలి అట్లే ఏం రావు. ఆమ్మో ఉరుముతుంది.
నీకో విషయం తెల్. మా బాబాయ్ మా బాబాయ్ చిన్నాడు మా పిన్ని కన్నా టూ ఇయర్స్ చిన్న మా బాబాయ్
తూయర్.
అలెద్. చిన్న మా పిన్నికి థట్టి నైన్ అయితే మా బాబాయ్కి థ. ఈ సెవెన్ ఆ.
ఓయమ్మో.
ఎ ఎందుకు చెస్. ఎక్కకూడది ఏంటో, ఓరషన్ చేతుంది, లవ్ మ్యారేజు, అయినా వాళ్ళ ఇద్దరు అసలు ఎక్కడ కలిసారో కూడా తెలీదే నాకు, నా చిన్నప్పుడు అయింది ఆళ్లకు పెళ్లి, నేనే ఏం అడగలేకపోయా.
ఫస్ట్ ఇయర్ లో అబ్బాయి ఉండే థడ్ ఇయర్ అ. అమ్మాయి ఆట్ల ఊహించుకున్నది
ఆ ఫస్ట్ ఇయర్ అబ్బాయి, థర్డ్ ఇయర్ అమ్మాయి అవున్
సయే
టెక్ లో నేనాళ్ళు కలిసారు, నాకు తెలిసి బీటెక్ లో కాదేమో.
నేన్ బీటెక్ కంట్లేన్ జనరల్గా, ఏజ్ డిఫరెన్స్
ఆ ఏ ఏ ఆమకు ఉండద్దా, ఏమైన్న ఐదు పది సంవత్ చాల ఏంటి, అలాగైతే ప్రియాంక చోప్రా నిగ్జానస్ టెన్ ఇయర్స్.
సరే అమ్మ.
ఆ పెద్ద చెప్తుందాయ అబ్బాయిలు ఎక్కువ ఉంటేనే, అమ్మాయిలు పెల్ చేసుకోవాలా?
ఏం ఎం సహ కేసుకు వతారా్యధ మీరు ఉ మీరు ఉన్నా
మా బాబ పిన్ని, మా పిన్ని థర్టీ నైన్ మా బాబాయ్ థర్టీ సెవెన్.
ఉమ్
రెండు సంవత్సరాలకి గింజూకు పోతుంది బేబీ తీస్తున్నాయన
నేనేమన్నా ఇప్పుడు
ఇ
మోస్కో మన్నాయ్.
మోస్
ఆరోజచ్చినప్పుడేమో పిల్లి కూన లాగ సైలెంట్ గా
ఒసేయ్ ఎప్పుడే?
ట్రెడిషనల్ డే రోజు
చిన రోజు పిలికోన్ల సైలెంట్ ఆ ఇంకేంటి మరి దీ ఎవరు గోల నీ పక్కన
ఈ వర్షంలో గండి కోడుతున్నారు సోకల్లు ఏమో ల్యాప్టాప్ ఛార్జర్ కావలంట
లప్టాప్ చార్జర్ కోసం దండికే ఎల్డం ఎందుకు?
నాకూ అర్థం కాలె నాకు తెలియదులే గని, ల్యాప్టాప్ చార్జరా అని అన్నారు. కొత్తవి కొనుకుంటారేమో మరి ఇద్దర్ సీనియర్స్
ఆహా
ఉమ్
మీ ఇంకొక అక్కకి జాబ్ వచ్చిందిగా అక్క రాట్లేదా లహరి
ఆ వెకేట్ చేసిసింది ఇంకా వాళ్ళ ఇంకా ఆఫర్లు లటర్ ఈలేదంటా బీటెక్ అయిపోయే సరిగా ఇస్తారంట
అవునా
హ్మ్
ఎందులో కాగ్నసి ఉందా
కాగ్నిజంట్ ఉంది ఐబిఎం ఉంది రెండు
ఓ
హ్మ్
ఐబిఎం ఎంత
ఐబ్ రెండు ఫోర్ పాయింట్ ఫైవ్ అంతే
ఐబిఎం తీసుకుం టదేమో నాకు తెలుసి
ఐబిఎం ఏ బాంగ్లుర్ కాగజాన్ చెన్నై
ఆహా వస కనీ చెన్నై కన్నా బెంగళూరు లివింగ్ కాస్ట్ ఎక్కువ కద
ఎక్కువగాని కంపెనీ వాల్ చూసుకో
ఆవును కంపనీ వైజ్ అయితే ఐబిఎం ఎ బెస్ట్
ఊమ్ అంటే ఇంకా వేరే ట్రై చేస్తుంది టీసీస్ ఎంక్యూటీ రాసిందో మొన్న అయింది కదా
మొన్న అయింది ట్వంటీ ఎయిత్ మార్చ్ స్లో పాను
ట్రై చేసుకుంటుంది రెఫరెల్స్ అయిన టీసీస్ ఎన్ డ్యూటీ రాసిందండి
ఆహా
షరాయితలేదు
ఓహో
అక్కకి జతు వరగాని ఇట్లా ఒయింది ఆ రోజు కూడా ఎగ్జామ్ ఉండే ఇట్లనే పవర్ బోయింది వర్షం ముట్టి ఫుల్ పోయింది
అవునా మనం రాయకుండానే పోయింది మనం ఏం జెప్పలి
ఆహ్ హ హ
త దరిద్రం లో
ఏమో గద నేనైతే నెక్స్ట్ జనరేషనందుకే పోయిందని పక్క టూ హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యా సింధు చెప్పు పంగానే నేన్ షాక్
అదే ఆ సింధు అయ్యింది అప్పుడే తెలుసు నాకు ఇష్కా అయితే మొన్ననే అయిపోయిన ముందు రోజు జ అయిన్ తెల్సా రిష్
అదే అదేగా
ఆ ఎవరు రితీష్ వాళ్లు కూడా మనం మనం జేసుకున్న రోజు చేసుకోలేం
మ్ వాళ్ళది కూడా వాళ్ళకు కూడా రాలేదా
ఆహా రాలేదంట అయితే నిజంగానే మన అప్లికేషన్ ఏం తప్పు బెట్టామా అనిపిస్తుంది నాకు అంతమందిని అడిగాక
అందులో ఏం ఉన్నాయని తప్పు పెట్ డానికి క్లియర్ గానే ఉన్నాయి క్వశ్చన్స్ కూడా
మరీ వాడు రిజెక్ట్ చేసే అంత నాకు అర్థం గాలే
ఏమో ఇగ
ఏమో మరి నిజంగానే అనుకుంటున్నా ఏమో మరి అని
ఉహు ఏం చేస్తావు లైఫ్ కాదు మనం అందరం ఒక దగ్గర కూర్చొని ఒకటి చేసాం అదైతే ఒక రేకితకి కూడా అయింది కదా మరి
డౌట్ మరి అదేం పెట్టిందో మనం ఏం పెట్టి పెట్టాము ఇద్దరం ఆలోచించుకుంటూ ఇద్దరం మన అది మనం ఒకటే పెట్టాము
మ్మ్ మీరు ఫిల్ చేసినప్పుడు రిికితా ఉండేనా
రికితా లేదు రిగితాని లాస్ట్ లో అడ్రస్ కోసమని రమ్మన్నా
అవునా
అది అడ్రెస్ ఒకటే మార్త చింది ఇంకేం మార్చలేం
హమ్ మరి ఏమి అయిందో ఏమో
ఆ ఏమో మరి అదే కదా మరి మీ లహరక్కను అడిగి చాయ్యాల్సి వచ్చింది కదే అప్లికేషన్ నువ్వు
ఒకసారి లాస్ట్ టైమ్ కూడా తీసాము మనకి ఇట్లా రిగ్రెషన్ చీ రిగ్రా రిగ్రెట్ మెల్స్ ఏమ్ రాలే కదా ఆ మరి దాంట్లో ఏమ్ ముందే అప్లికేషన్ లేమి ఉంటందని చెప్పి నేను నేను ఆ రోజు నైట్ కూడా చేద్దాం చేద్దం అన్నా ఇవ కద నెక్స్ట్ డే చేద్దాం అంటే సరే ఇంగ రేప్ చేద్దాం లే తెలుస్తది ఎవరిని ఏం పెట్టాలో మళ్ళీ ఇవ్వాలి ఎందుకు అని చెప్పి నేను చెయలేదు
ఫోన్ల కని ఆ రితికా ఆల రూమ్మెట్ ఇంకోగామె అంటుంది థర్డ్ ఇయర్స్ వాలకీ శి స్ట్రిక్ట్ గా చూస్తారు స్ట్రిక్ట్ గా మరి రెజ్యూమ్ స్క్రీన్ చేసారేమో ఓ సార్ వదంస్ ఇక్కడేం జెస్తున్నావ్ మరి అంత వరస్ట్రెజం ఏం కాదే మనది ఆ అందరిలానే ఉన్నా అదే కదా నేను అంటున్నా
ఆహా
ఆ మరియేమ్ రితేష్ రితేష్ కన్నా పర్వాలేదు నిన్నైతే అదే చెప్తా ఇవరికి రాలే మాకొక్కాలికే వచ్చిందా అందరికి అడిగా అసలల్ నితిన్ ని కూడా అడిగ తెలుసా నేను నిత్ తి నువ్వు ఆప్లై జెస్ కున్నావా అని నిన్న ఎగ్జామ్ అప్పుడు నిన్న ఇంటర్నెల్ అప్పుడు అడిగా
హ్మ్ నెత్తనట్లా చేస్తాం నెత్ ఏమ్ముక్ లేదోమో వర ఆ
పై ఆగు అదే ఆ ఏస్ అలా నా కనిపెట్ అప్పుడప్పుడ్ టాపర్లా ఓస్ నీకు నితిన్ ఎప్పుడై టాపర్ లా అనిపి చడా ఆ తయారు చేసారంటే చేసారు ని నిన్న సందీప్ అజారుద్దీన్ ముగ్గురు చేశారు దీప్తి పలివు నేను తొమనే
ఎస్
ఓకే బాయ్
బాయ్
ఎ